అ అధ్యాప అర్యావారన్న సమేశ స్యలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి పర్యావరణంలో కాలుష్యం కాలుష్యం ఎక్కువగా కనపడుతుంది ఈ మధ్య
అవునండి మీరు చెప్పింది కరెక్టే
పర్యావరణం పర్యావరణం లో గాలి నీరు నీటి సమస్యలు గాలి సమస్యలు ప్లాస్టిక్ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి.
ఊ అవునండి కా పర్యావరణం నాచురల్ గా ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది మనిషికి వాటి నుంచి వాటి నుంచి వచ్చే గాలి
గాలి ఆ స్వచ్చ్చంగా ఉండాలి ఇప్పుడు పెరిగే వాహనాల వల్ల లా దానిలో ఉంచే పొగ వల్ల కాలుష్యం చాలా ఎక్ ఎక్కువ అవుతుంది.
ఉ అవును స్వాత్ స్వచ్చమైన గాలి మన ఆరోగ్యానికి కూడా మంచిదండి.
స్వచ్ఛమైన గాల ఆక్సిజన్ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి.
వాహనాల వల్ల ఈ పొల్యూషన్ ఎక్కువ అవ్వడం వల్ల మన ఆ గ ఆక్సిజన్ తక్కువ అవుతుంది కార్బన్ డై ఆక్సైడ్ ఎక్ ఎక్కువ అవుతుంది దాని వల్ల మనకి అనారోగ్య సమస్యలు చాలా పెరిగిపోతున్నాయి
ఆ చాలా చాలా పెరుగుతున్నాయి చెట్లను పెంచడం వల్ల మనకు కొంచెం గాలుష్యం సమస్యలు తగ్గవచ్చు.
అవునండి
కాలుష్యంలో ఈ ఇప్పుడు ఎక్కువగా పెరిగింది అయితే ప్లాస్టికు ప్లాస్టిక్ ని బ్యాన్ చేయాలే ఫస్టు
అవునండి ఆ ప్లాస్టిక్ ఎక్కువ అది భూమి లోపల ఆ డీకంపోజ్ కాకపోవడం వల్ల మన సాయిల్ కి మన నేలకి
చాలా ఇ ఇబ్బంది అవుతుంది
అవునండి
భూమి చాలా డ్యామేజ్ అవుతుంది
ఆ అలా అవ్వడం వల్ల మన పంటలు సరిగా పడవు గలో కాలుం పెరిగిపోతుంది అలాగే ప్లాస్టిక్ యూసేజ్ ఎక్కువ అవుతుంది ఇవ్వడం వల్ల మనకే ఆ ఆ ఆ మన పర్యావరణం నాశనం అవుతుంది
ఆ మనం వచ్చే తరాలకు కూడా మనం మంచి కాలుష్యాన్ని మంచి గాలిని మంచి వాతావరణాన్ని ఉంచాలని అంటే మనం ఈ వాహనాలు ఇట్లా అన్ని తగ్గించుకోవాలి చాలా వరకు
అవునండి మీరు చెప్పింది ఉచితం
ఇలా ఇలానే మనం పర్యావరణంలో చెట్లను పెంచడం ఆ ప్లాస్టిక్ తగ్గించి చిన్న చిన్న చిన్న చిన్న వస్తువులను మనం ప్లాస్టిక్ కాకుండా వేరే సంచలాల్లో చూసుకోవడం సామాన్ తీసుకోవడం ఇలా ఉపయోగిస్తే ఈ పర్యావరణనికి చాలా మంచిది.
అవునండి ఇలా మనం కొనుక్కునే దుకాణంలో కూడా ప్లాస్టిక్ఎక్కువ వాడుతున్నారు వాళ్ళకు కూడా చెప్పాలి ప్లాస్టిక్ బదులు వే
ఆ సంచుల లాంటివి వాడాలని మేము చెప్. చున్నాం కానీ ఈ మధ్య వినేవాళ్ళు ఎవరు లేరు.
ఆ వా అ దాని వల్ల అనరొ అవునండి దాని వల్ల అ. అనారోగ్యం కోల్ పాల్ కోలపోతున్నారు అనారోగ్యం అవుతుంది అందరికి
ఆ చాలా ఆరో అనారోగ్య సమస్యలు వొస్తున్నాయి.
ఉమ్ అవునండి. మీకు చెట్లల్లో ఓ ఏ చెట్టు అంటే బాగా ఇష్టం.
ఆ మాకు చెట్లలో ఇప్పుడు పండ్ల చెట్లే అంటే పూల చెట్లు. అంటేనే ఆడవారికి ఎప్పుడైనా. ఉ. ఇష్టం ముంటుంది గదా అందులో చామంతి బంత్. ఈ. కనకాంబ్రాలు ఇట్లాంటియే కదా మన ఇష్టమైనది.
అవునండి నాకై. అయితే చామంతి పువ్వులు అంటే చాలా ఇష్టమండి. అయ్యో ఉమ్ మంచి వాసను ఓస్. తేయి ఇవి శీతాకాలంలో ఎ అవునండి శీతాకాలంలో ఎక్కువా. ఎక్కువగా వస్తాయి చామంతి పూలు అవి చాలా బాగుంటాయి మనిషికి ఎంతో. ఆ హ్య ఆనందాన్ని ఇస్తున్యా అవ్య కాక్ పువ్వులు
అవును మనం బతుకమ్మ పండుగ జరుపుకునేది కూడా పూల గురించి తెలపడం కోసమే పూలల్లో ఉండే ఇప్పుడు మనం వర్షాలు పడి యాడున్న కాలుష్యం అంతా చెరువులోకి చేరుతుంది కాబట్టి మనమ్ బతుకమ్మ రూపంలో ఆ దేవతకు పూలు అందించడం వల్ల అందులో ఉన్న భూమి చాలా వరకు మెరుగవుతుంది.
అవునండి మీరు చెప్పింది కరెక్టే
ఉ అక్కడ మళ్ళీ ప్లాస్టిక్ మెయిన్ గా ప్లాస్టిక్ ని బ్యాండ్ చేపియాలండి.
అవును ప్లాస్టికు లుసే చెయ్ క్కువ అవుతుంది మన తే రాష్ట్రంలో
ఆ వాడకం ఎక్కువ అవుతుంది. మళ్ళీ రోడ్లు కూడా నీట్ గా ఉం డం లేదు కా కామ్ తప్పనిసరిగా మనం ప్రతి బర్త్డేకి ఒక చెట్టు నాటాలండి. మనసు సార్ వాల్ మనం చదువుకునేటప్ ఇప్పుడు మన సార్ వాళ్ళు చెప్తే మనం ఇంలేదు కానీ ఇప్పుడు తెలుస్తుంది మనకి
అవును ప్రతి పుట్టినరోజుకి ఆ ఒక చెట్టు నాటిపియాలి మన పిల్లలతో చైనా
పిల్లకి కంపల్సరిగా చెప్ప ప్పాలి ఈ విషయాలు చెట్లు నాటడం వల్ల ఆ వర్షాలు బాగా పడతాయి
ఉమ్
వాతావరణం మంచిగ ఉంటది చెట్లలలోంచి వచ్చే ఆ సీజన్ మనకు చాలా అవసరము అవి కార్బన్ డైయాక్సైడ్ ని పీల్ కొని ఆక్సిజన్ మనకు అందిస్తుంది ఇప్పుడు చెట్లు నరికిపోత కూడా చాలా పెరుగుతున్నాయి
మీరిది విన్నారా
ఉమ్
ఎక్కువ పండ్లు ఆర్టిఫిషియల్ పండ్లు వస్తున్నాయి ఈ మధ్యలో అన్ని మందులు వేసి ఆ
ఆ తెలీదు అంటే సహజంగా పండడం అంటే ఇప్పుడు పల్లెటూరులో కూడా సహజంగా పండట్లేదు మనకు మనం తినే అన్నం అన్నం మెతుకుల ఒఓడ్లల్లో కూడా యూరియా ఇట్లాంటివి ఆ సహజంగా కదా కొడా కృత్రిమ మ ఇ వాడుతున్నారు ఇప్పుడు
అవునండి
కాలుష్యం అయిపోయి మనం తినేవి బ పప్పులు
ఇలా తగ్గీయడం కోష్
ప్రతి ఒక్కటి కాలుష్యమే అయిపోయింది
ఉమ్ ఇలా ఆ పండ్లని మనం కొంచెం నాచురల్ వే లో తీసుకోవాలంటే మన ప్రతి బర్డే కి ఒక ఫ్రూట్ ప్లాంట్ నీ ఒకటిని మన ఇంట్లో మనం నాటువే నాటు పెట్టుకోవాలి అలా పెట్టు అయితే మనకు మనక్ ఆ మన నాచురల్ గా ఒక ఫ్రూట్ అనేది మనకు వస్తుంది లైక్ ఆ జామకాయా
జమకాయ సీతాఫలాలు
ఉమ్ మామిడి
సపోటాలు మామిడి పండ్లు కొబ్బరికాయలు కొబ్బరికాయలు ఇలాంటివన్ని మన ఇంట్లోనే పండించుకోవడం వల్ల మనకు హెల్త్కి చాలా ఉపయోగపడుతుంది ఇంకా పల్లెటూరు లో కంటే సిటీలో బాగా ఎక్కువ కా కాలుష్యం మెయిన్ గా వాహనాల వల్ల
ఈ పండ్లని మనం ఇలా తీసుకోవడం వల్ల మన హెల్త్ కి చాలా మంచిది ఎక్కువ బయట కొనుక్కోకుండా ఈ మన
ఇంట్లోనే పండించుకోవడం అవును అవునండి అక్కడ అలాగే సిటీలో ఇవన్నీ కుదరవు కదండి చాలా వరకు సిటీలో కూడా ఇప్పుడు పట్టణ పట్టణాలలో కూడా అందరు ఇళ్ల పైన చెట్లలను మంచి కోవడం చూస్తున్నాం మనం సోషల్ మీడియాలో
అవునండి
మనం పర్యావరణాన్ని రక్షించుకోవాలంటే మన నుండి మనమే స్టార్ట్ చేయాలి చెట్లను పెంచ డం కాలుష్యం మనం పిల్లలతోనే మనం ఆ స్టార్జే ఆ మొద పెట్టాలండి
హుమ్ మన పిల్లలకి చెప్పాలి వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలకి చెప్పాలి అలా చెప్పుకుంటూ పోతూనే మన వాతావరణమైన పర్యావరణమైన మార్పు మార్పొస్తుంది మార్పొస్తుంది
మనం మార్పులు తీస్కరావడానికి రావడానికి మనమే ఒక ముందు ముందడుగు వేయాలండి
అవును
పిల్లలు మన మన పిల్లలే ఇప్పుడు మన పిల్లలకు మంచి ఆ గాలిని నీటిని మనం ఇది ఇవ్వాలని అనుకుంటే మనం ఈ రోజు నుంచే మారాలి
అవునండి మనమే చెప్పుకొని రావాలి మన పిల్లలకి ఏది మంచి ఏది చెడు ఏది వాడాలి ఏది వాడొద్దని మనమే చెప్పుకుంటూ వస్తూనే వాళ్ళ కి అర్థమవుతుంది ఇప్పటి నుండే వాళ్ళని ఆ ప్లాస్టిక్ యూస్ జేసే యూజ్ చేయడం వల్ల నా కలిగే న కష్టాలు చెప్పినాం అనుకో వాళ్ళు ఇప్పుడు తగ్గిస్తారు వాడటం
ఆ అవునండి వాళ్ళు స్కూల్లో కూడా టీచర్లు గాని వాళ్లందరూ నేర్పి వాళ్ళ పిల్లలకు మనం తల్లిదం బాధ్యత మన బాధ్యత అది మన బాధ్యత వాళ్ళని చదుపియడం వల్ల వాళ్ళకు ఆ చెప్పే సార్ల బాధ్యత కూడా వాళ్ళ అది
హూమ్ మనం ఎలానో వాళ్ళ పాఠశాలలో కూడా అలా చెప్తేనే వాళ్ళు ఆ మారుతారు కొంచెం
ఆ అవునండి భూమిలో ప్లాస్టిక్ కవర్లు వేయడం వల్ల అవి తొందరగా పాడుగావు ఆ భూమిలో కలిసిపోవు తొందరగా ఆళ్ల నుంచి వచ్చే బ్యా చెడు బ్యాక్టీరియా వల్ల భూమి అంతా నాశనమయిపోతుంది
ఊమ్ ఈ ఫ్యాక్టరీ ల నుండి వచ్చే రసాయనాలు నదుల్లో కలవడం ప్లాస్టిక్ వ్యర్థాలు నీటిలో పడేడం వల్ల నీరు కాలుష్యం అవుతుంది ఈ కాలుష్యం నీటిని తాగితే మనకు అనేక వ్యాధులు వస్తాయండి
ఆ ఆ నీరు కూడా మంచి నీరు కూడా మన ముందు భవిష్యత్తులో మన పిల్లలకు అందివ్వలేకపోతున్నాము ఇప్పుడు నీళ్ళ కొరద బానే జరుగుతున్నాయి మనకి బావులు ఇంటింటికి బావి బావులు తీస్తున్నారు బోర్లు వేస్తున్నారు ఇలా డం వల్ల మనకు నీటి శాతం తగ్గిపోతుంది అప్పట్లోనైతే నీరును ఒక్కటే బావి నుంచి ఊరంతా తీసుకెలేవారు ఇప్పుడు ఇంటింటికి బావులు బోర్లు జరగడం వల్ల నీ లో ఉండే నీటి శాతం
ఉ అవునండి ఇలా ఈ మనం వర్షం నీళ్ళని ఆ పోగు చేసుకోనికి ఇంకుడు గుంతలు అని ఒక స్కీమ్ పెట్టుండే గవర్నమెంట్ కానీ అది ఏం
నీళ్ళ వినికి ఆ భూమి సారాన్ని పెంచుతుంది అందులో నీటి శాతాన్ని ఎక్కువగా పెంచుతుంది ఇప్పుడు చెరువులతో వీయడం చెరువుల వల్ల అందులో నీటి నిల్వ ఉండడం వల్ల అలా ఉన్న ఉష్ణగ తోటి మ వర్షాలు కురుస్తాయి మనకు సముద్రాలు చెరువుల వల్ల
చెట్లు నాటడం ఎందుకు అంత ముఖ్యమో చెప్పగలవా
చెట్లు నాటడం వల్ల మనకు వర్షాలు మెయిన్ అయితే వర్షాలు పడడం మళ్ళీ మనకు నీడనిస్తాయి పశువులకు మంచివి
మ్
పశువులకు మంచియి మంచి గాలిని అందిస్ శయి
మ్
మనకి చాలా వరకు చెట్లు పెంచడమే మన వాతావరణానికి చాలా మంచిది
మ్ ఈ గ్లోబల్ వార్మింగ్ గురించి కూడా చాలా మంది మాట్లాడుతున్నారు
గ్లోబల్ వార్మింగ్
ఆ అంటే భూమి ఉష్ణోగ్రత పెరగడం వాహనాలు పరిశ్రమలు ఎక్కువగా కార్బన్ డైఆక్సైడ్ వంటి వాయువులను విడుదల చేయడం వల్ల భూమి వేడెక్కుతుంది దీని వల్ల వాత వాతావరణ మార్పులు వరదలు ఎండలు ఎక్కువగా వస్తాయి
సరే అండి మనం ముందుగా మనం మొదలు పెట్టాలి మన పిల్లలకి మ్ మన పిల్లల నుంచి మొదలు పెట్టాలి సరే అండి ఉంటాను
మ్
ఓకే అండి
సరే అండి